హలో నమస్తే అండి ఎలా ఉన్నరండి ఆ బావున్నామండి తిన్నారండి
ఆ బాయిందండి మీరు తిన్నారా
ఇంగా లేదండి ప్రిపరేషన్ ఏంటండి ఇంకేంటండి విశేషాలు ఏమి లేదండి ఊకే ఉన్నాను
మ్ నేనా ఆలోచిస్తున్నానండి ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇప్పట్లో ముందుదే బాగుండేది గదా అని ఆలోచిస్తున్నానండి
అండ్ అప్పుడంతా హార్డ్ వర్కుండేది ఇప్పుడంతా స్మార్ట్ వర్క్
అవునండి ఇప్పుడు మనం కష్టపడిన టైంలో ఇప్పుడు వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా వీళ్ళు కష్టపడట్లేదు
అవునండి ఇప్పుడు హప్పుడు మనకేలా ఉండేవండి ఏమంటరు ఏమనా ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు ఒక అసైన్మెంట్ ప్రిపేర్ జేయాలంటే ఒక టాపిక్ పైనా మనమే సొంతంగా
ఆ కంటెంట్ మనమెలా చేయాలి ఏంటి దాని మ్యాటర్ ఎయిమ్ ము రెఫరెన్స్ మిట్ మెటీర్యల్ ప్రికాషన్స్ అన్ని మన ఓన్గా రాసేవాళ్ళమండి ఆ బుక్స్ రెఫర్ చేసే వాళ్ళం
ఇంకా సీనియర్సునుంచి అడిగే వాళ్ళము లేదంట అంటే మన స్కూల్ టీచర్స్ ఉంటారు కదాండి అదే వాళ్ళకడిగే వాళ్ళం ఈ విధంగా చేస్తే బెటర్ కొంచెం అడ్వైస్ చేస్తారా అలా అడగేను బట్ ఇప్పుడు అంతా అంత ఎమంటారు అప్డేటెడ్ వర్షన్
అవునండి ఇప్పుడంతా చాట్జిపిటి కో పైలెట్
ఇంకా ఏఐ అంటూ ఇంకోటి పర్ప్లెక్సిటీ అం టు అందరూ ఇవే వీటినే యూజ్ చేస్ ఉండది ఏమంటారు వాళ్ళ బ్రెయిన్కి ఎక్కువ పని పెట్టకోన్నా
అవునండి ఏదైనా చిన్న డౌట్ ఓస్తే మనం ఏం జేసేవాళ్ళం డిస్నరీ అ ఎక్ డిష్నరీ ధీసే వాళ్ళం డిష్నరీలో పైనుంచి కింద దాకా ఇది జేసే వాళ్ళం బట్ ఇప్పుడు ఒక చిటికలో జస్ట్ చాట్జిపిటికి అవార్డ్ ఇ మీనింగ్తో సహా సిమలర్
దాన దానార్ అవునవును అప్పుడు ఎలా చేసేవాళ్ళమండి ఫర్ ఎక్సాంపుల్ ఒక పదానికి అర్థం తెలేలంటే మనం ఆ సిరీస్ లో వెళ్ళి అది ఏ ఏ తో స్టార్ట్ అవుతుందా ఎస్ తో స్టార్ట్ అవుతుందా అట్లా ఏ సిరీస్ లో వెళ్ళి ఆ సిరీస్ మొత్తం వెతుక్కునే వాళ్ళము ఇంకా ఇంకోటి మీకి తెల్సండి మేము ఒక గేమ్ ఆడేవాళ్ళం అండి డిక్షనరీలో అంటే ఇప్పుడు ఒక వర్డ్ ఇప్పుడు ఏదైన ఒక వర్డ్ నేమ్ చెప్పేది అనమా టా ఫర్ ఎక్సంపుల్ ఇంగ్లిష్ వర్డ్ నేమ్ ఆ అదే అండి ఇప్పుడు మనము అట్లా చెప్పినప్పుడు ఆ దాంట్లో వాళ్ళు వెతుకొని కనిపెట్టాలన్నమాట
మ్మ్ ఓకే యస్ నెంబర్తో వర్డ్స్ ఫైవు ఆ లానాండి మేంగుడా ఆడే వాళ్ళమండి అలా
ఆ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎందంటే సీ లేకపోయే వాళ్ళు ఎతుకునే వాళ్ళు సీ సి సి అట్లా పోయి అట్లా వెత్తుకొని దాని అర్థం చెప్పేది
ఎవరిది ఫాస్ట్గా అయిపోతే డన్ అనేసి వాళ్ళు కొరకొ ఒక పాయింట్ లాగా ఇచ్చే వాళ్ళం గదా
అవునవునండి సేమండి మేము కూడా అలానే ఆడేవాళ్ళం అండి
అవునండి ఆడేసే చాలా బాగుండేట్వనీ అంత మనం ఎంత ఈవెన్ ఆహా హోంవర్క్స్ లైక్ ఫ్రెష్ అండ్ ఆన్సర్ మనమే సర్చ్ చేస్కొని రా
ఈ మనమే వెతుక్కొని అవునవును ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారంటే ఫర్ ఎక్స్మేపుల్ ఏదైనా ఒ ప్రాజెక్ట్ అసైన్ జేసారనుకోండి వాళ్ళ చార్జీటి చార్జిపిటీకిచ్చి దాన్ని ఒకసారి రీడ్ చే రీడ్ చేసి చెప్తారు బట్ అయితే అది ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు మాత్రమే యూస్ అవుతుంది ఫర్ ఎక్సాంపుల్ ఇంక ఫ్యూచర్లో అదే సిచ్యువేషన్ ఎదురయినప్పుడు వాళ్ళు చెప్పలేరు దాన్ని
అవునవును అవును
అంటే ఇప్పుడు మనం ఒక పనిని మన సొంతంగా ఆలోచించి థింక్ చేసి ఇప్పుడు మనం ఎలా చేసే వాళ్ళం అప్పుడు మనం సొంతంగా ఆలో నీంచి డిష్నరీస్ నుంచి వెతికి వాళ్ళన్ వీళ్ళన్ ఎంక్వైర్ చేసి మరీ ప్రిపేర్ చేస్కునేవాళ్ళం అది ఇప్పుడు కాదు ఒక టూ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత అడిగిన ఆ టాపిక్ ఓచ్చినప్పుడు మనం ఎక్సైట్ చెప్పక పోయినా ఆ కంటెంట్ ఎలా ఓచ్చింది ఏ విధంగా జేష్ణము అలా అని చెప్పగలం ఇప్పుడంతా అలా లేదండి వీళ్ళంతా ఏమో ఇవే చెపిన్నాం గదా ఇందాక మాట్లాడుకున్నాం గదా ఆ యాఫ్స్ ని యూస్ చేసేది చేసేది పెట్టేది అలా చేయ డంవల్ల ఓకే మార్క్స్ ఓస్తాయి గాని ఏమంటారు నాలెడ్జ్ అనేది రాదండి
మ్మ్ అవును కరెక్టే
కోరేమంటరు నాలెడ్జ్ ఎవరి కావాలి ప్రస్తుతానికి మా మార్క్స్ కావాలి
మనం మనం ప్రాజెక్ట్ చేయాలి అంటే ఒక నెట్ సెంటర్ నెట్ సెంటర్ అంటూ దానికి సెప్రేట్ గా ఉండే దాని ఆక్కడికెళ్ళి ఇక్కడ వికీపీడియా అని ఒక మ్యాటర్ తీసుకొని దాన్ని జిరాక్స్ చెప్పిచుకొని దానికి రిలేటెడ్ పిక్స్ దాని రిలేటెడ్ పిక్స్ అన్ని కలెక్ట్ చేసి అలా చేసే వాళ్ళం మనం ప్రాజెక్ట్ ఇప్పుడు ఏంటి అసలు అంత సిస్టమ్కిచ్చేస్తున్నారు
అవును దాంట్లో కూడా మనం ఆ జిరాక్స్ తీసుకున్నప్పుడు ఒక పీడిఎఫ్ ని దాంట్లో అంత ఎత్తిరాసేవాళ్ళుం గాదు దాన్ని చదివి మనం అర్థం చేసుకొని మెయిన్ మెయిన్ పాయింట్స్ మన కేం కావాలి ఈ మళ్ళ ఆ పాయింట్స్ లో కూడా ఏ పాయింట్స్ బేడితే మనకి హైలైట్ అవుతు ది మన ప్రాజెక్టు గుడ్ మార్క్స్ వస్తాయని ఆ థింక్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ డ్రాయింగైన అవ్వచ్చు ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ప్రింట్ ఇచ్చేసి ఆ ప్రింట్లోనే ఆ ఫోటో ఇప్పుడొచ్చి జస్ట్ కలర్స్ యాడ్ చేస్తున్నరు మనము అప్పుడు ఓన్ గా చూసి మరీ బొమ్మను వేసి ఆ డ్రాయింగ్ చేసి అంత ఎక్స్ప్లనేషన్ అంతా వేరండి ఆ ఎడ్యుకేషన్ వేరు ఈ ఎడ్యుకేషన్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి
చాలా డిఫరెంటండి
ఓన్లీ అసైన్మెంట్స్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఏమంటారు ఇప్పుడు వైవా అంటారు వైవా మనకు అప్పుడు
ఉమ్ చెప్పండి చెప్పండి
ఇప్పుడు వైవా ఉంటుంది కదండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎలా జరిగేది వైవా అంటే ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఆ టాపిక్ నుంచి ఫర్ ఎగ్జ అ ఎగ్జాంపుల్ మనకి స్కూల్లో ఉన్నప్పుడు దత్తూరా ఫ్లవర్ అని ఒక టాపిక్ ఉంది
అవునవును
ఆ ఆ ఫ్లవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి ఏమంటరు ఆదె ఏమంటరు అదే ఏమంట క్రైయాన్ పోలిన్ క్రైన్స్ ఆ మళ్ళీ సైన్సు మళ్ళీ స్టెమ్ము పెడలు ఉమ్ స్టిగ్మా ఓవరి ఓ వూల్స్ అట్ల అట్లా ఈ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి దానుంచి వైవ అడిగేవాళ్ళు ఇప్పుడిలా ఉంటే ఒక టాపిక్ అని చెప్పినారు అనుకోండి విలు ఈజీగా ఏముంది చెప్పండి అ టాపిక్ వినిండరు బట్ అయితే ఊరికేమో వైవ క్యూషన్ల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తారు ఏమంటరు ఫ్లవర్ దత్తూర ఫ్లవర్ వైవా క్యూషన్స్ అద్ క్యూషన్ ఆన్సర్ క్యూషన్ ఆన్సర్ అలా చదువుకొని వెళ్ళి అలా చేస్తున్నారు అలా ఏమ టరు అది అప్పటికప్పుడు చదువుకునే వి
ఉమ్ అవును మీరు దెబ్బలు తిన్నారా అండి ఎప్పుడైనా
స్కూల్లో అండి చాలా అండి ఎందు
మేము కూడా చాలా ఘోరంగా తిన్నానండి
ఎందుకంటే నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ కొంచెం టఫ్ అండి అ తగా చదివేవాని కాదు బట్ అయితే బయాలజీ ఓకే ఇ తెలుగూ ఓకే
ఈ జనరేషన్ లో కొట్టే వాళ్ళు ఎవరున్నారూ
అవునవును ఏమంటరు చదువుతే చదవని లేకుంట్లేదు మాదేం పోతుంది మేము చెప్ప చెప్పేద్ చెప్తన్నాం అని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఇంకోటండి అప్పుడు మన ఎడ్యుకేషన్ చూసుకుంటే ఒక పద్యం ఉండేది ఇప్పుడు పిల్లలిలా ఉంటే మనం అప్పుడు ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మనకొక పద్యం వచ్చిం అంటే ఆ పద్యం నేర్చుకుంటే చాలు మనం ఆ ప పద్యం యొక్క ప్రతి పదార్థాన్ని ఆ భావాన్ని పద్యం ద్వారా రాసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు అలా కాదు పద్యము నేర్చుకుంటారు భావం మళ్ళ సపరేట్ నేర్చుకుంటారు ఆ ప్రతిపదార్థము సపరేట్ గా గుర్తుపెట్టుకొని అవు అది ఒక పాయింట్
ఆ అప్పుడు ఎంత బహి బైహాట్ చేసేవా వాళ్ళం అది ఫైవ్ మార్క్స్ కొస్తది సిక్స్ మార్క్స్ కొస్తది అని కానీ ఇప్పుడు అవి రాసే వాళ్ళు కూడా లేరు
అవునవునండి మేమైతే ఇలానే చదివేవాళ్ళమండి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు విషయానికి వస్తే ఒక పద్యం చదివినామంటే ఆ పద్యాన్ని బట్టే భావం మేము సొంతంగా రాసేవాళ్ళం ఎందుకంటే మాకు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే దాని యొక్క భావాన్ని మేము సొంతంగా ఆ బుక్లోది కాకుండా మా ఓన్గా రాసేవాళ్ళం ఆ ప్రతిపదార్ దాన్ని కూడా బుక్ లో ఉండే విధంగా రాసేవాళ్ళం కాదండి మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం. ఆ పదం అంటే అర్థమెంది అలా ఓన్గా రాసే వాళ్ళమండి.
ఉమ్
ఇప్పటి పిల్లలు అం అంత ఏమంటారు ఆ బుక్ లోదే ఉండేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పోతున్నారంటే ఆ బుక్ క్లో ఉండేదె రాయలి. కంటెంట్ సేమ్ టు సేమ్ దిపాలి అనే ఒక ఆలోచన ఉంది బట్ అయితే మనం.
మనం అప్పుడు టాపిక్ ఒకటి తెలిస్తే దాని గురించి ఎంత బాగా రాసేవాళ్ళు. నాము ఒన్గా ఆ ఓన్గా రాసిన దానికి మనకి
ఇంకా అవునండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్ లో కూడా చాలా సార్లు జరిగింది. ఆ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టార అనుకోండి ఆ మా ఫ్రెండ్స్ కినున్న నాకు ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ వచ్చాయి. బట్ వాళ్ళయితే బుక్ లో ఉండేది ఏజెటిజ్ రాసారు. బట్ అయితే నే రాయలేదండి తెలుగు సబ్జెక్ట్ ప్రకృతి గురించి వర్ణించమన్నారు. వాళ్ళకన్నా ఫోర్ మార్క్స్ ఏమో ఎక్కువ వచ్చాయండి ఆ సబ్జెక్ట్ కి. ఎందుకంటే నేను ఓన్ గా రాసేవాడిని సార్ చెప్పేటప్పుడు ఆ ప్రకృతి యొక్క అందాలు ఆ ప్రకృతిలో ఉండే పక్షులు ఏమంటారు? పక్షుల కిలకిల రావళ్లు ఆ చల్లటి గాలి వాటి నుంచి వచ్చే ఏమంటారు అక్కడ నుంచి దొరికే మనకు ఒక పీస్ అదేదో నాకు తెలుగు అంటే ఏమో తెలియని ఆసక్తి అండి.
ఉమ్ మన నాన్న వాళ్ళు అప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ చదివితే మన మనము ఇంటర్ తో చదివినంత స సమానం అండి అ అంత నాలెడ్జ్గా, నాలెడ్జిబుల్ గా చదువు కునేవారు ఈవెన్ ఆ ఇ ఇప్పుడు గూడా వాళ్ళు వడ్డీ లెక్కలు ఇలా గాల్లో వేసేస్తారండి.
అవునండి ఇదైతే అవునండి అప్పటి వాళ్ళు ఏమంటారు వాళ్ళు అక్కడ అంత వరకు చదివింటేనే అంత తెలివితేటలే ఎందుకంటే వాళ్ళ బేసిక్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయండి వాళ్ళకి.
ఉమ్
ఇప్పటి పిల్లలకి బేసిక్స్ ఉండవు గానీ ఏదో ప్రజెంట్ అప్పటికప్పుడు అయిపోతుంది అలా చదువుకుంటారు. టరు గానీ ఏదనా ఒక బేసిక్ నుంచి వస్తే మాత్రం అది ఫ్యూచర్ లో మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా మ దాన్ని హ్యాండిల్ చేయగలం ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్స తీసుకుందాం. ఏమంటారు అవి ఏమంటారు బాద్మాస్ రూల్ కావచ్చు, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ అయితాయి. పది ప్లస్ ఇంట ప్లస్ ప్లస్ ఇటువంటి బేసిక్స్ నుంచి వస్తే మనకి ఫ్యూచర్ లో ఇంగ దానికి సంబంధించి ఏ టాపిక్ వచ్చినా మనం చేశాయగలం ఈజీగా. ఉమ్ అదే అండి ఏమంటారు ఇప్పటికి జనరేషన్ కి, అప్పటికి జనరేషన్ కి పోల్చుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆమ్ వే ఆఫ్ లర్నింగ్ కావచ్చు, థింకింగ్ కావచ్చు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఏదైనా ఒక పనిని ఒక ఒక పనిని మనం చూసి చెప్పడం వేరు, మనం చేసి అనుభవించి చెప్పడం వేరు. అవునండి ఆ థ్యాం క్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని మా మాతో ఉంచుకొన్నంద అవునండి స్కూల్ మెమొరీస్ కావచ్చు. అవునవును
థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు.
ధన్యవాదాలండి